హలో ఏం చేత్తనవ్
అే వస్తే మా ఇంటి గుండకి వస్తాం ఇంక ముండ నించి ఇంలోకి వచ్చింది
బావున్నావా
మీ లెక్క
బాగనే ఉన్న మీ అల్లుడిని శాపల వేసుకోరాదు కాసేపు
హాలో అత్త
తీస్కపోతవా
ఆ ఉచ్చి తీస్కపోప్తే మైందస్కో ఇప్పుడే
ఫోన్ తీసుకొనీ వత్తవా
ఆ బండి ఎత్తుకొచ్చి తీసుకొని పోతా
ఉమ్ ఏం లేదు కానీ పని ఉన్నది బట్టలు బట్టలు అన్నీ బయటవున్నాయి చల్ల చల్లద తెచ్చి ఆళ కిందాలనిస్తా పిల్లగాల్లే
ఆ అత్త
అసలు ఎన్ని బట్టలు విండిన బట్టలు పుల్లు బట్టలు అయితాని పిల్లలకి ఆష్ట కొతాను మళ్ళా మీ బావ పని చెతగాదంటాను
తిన్నావా అక్క మరి
తిన్నా అంటే తిన్నా తినలేదంటే తినలేదు బొమ్మలు చూసు ఈయల బొమ్మలు చూసినట్టే ఉన్నాడు పెద్ద బొమ్మలక్క
మా బావ నడక అక్క
మీ బావకు
మా బావ భలే నడుస్తుండు
మీ బావ కోడి కూర వాసన సూపర్గా వత్తంది ఏంది వండినప్పడు రాలే గాని ఇప్పుడు వస్తాంది
మా బావ పెద్ద వంట మాస్టరు
ఉమ్ అదే వంట మాస్టర్ ఎ కాని రోజు వండి పెడితే మంచిగా ఉండు ఏం జెత్తం
మ్యాట్ పీస్ కొంకోచిన
సరిగ్గా అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది నాకు
నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు సత్య
ఏందిఏందీ
రోజు వంట చేసి పెట్టాలంటే రోజు నిన్ను పెళ్ళి చేసుకున్నది ఎందుకు ఇగ
ఆహా ఎంతైనా ఎవరిది వాళ్ళకి సపోర్ట్
సరే మా బావ రోజు వండి పెడతాడు నువ్ రోజు ఊర్లోకి వోయిరాపో బ్యాగ్ పట్టుకోని బండి వేసుకొని
పోయి వత్తతీరా దాంతో ఏమని బ్యాగ్ పట్టుకుని పోయి ఆడ ఒక ఊళ్ళంతా తిరుగుతే ఆయేపాయ్
జీన్స్ ప్యాంట్ వెయ్యి మా బావ టీషర్ట్ ఏయ్ కథం ఊళ్ళో పట్టుకొని వో
మ్మ్ హ్
మా బావ పాయింట్లు ఇత్తాడు మా బావ నైటీలు గిట్లా వేసుకుంటాడు
చంపపలుగుతాది రొరై మితిమీరుతానవ్
ఏం చేస్తావ్ ఎలా ఉన్నారు అక్క
ఏం లేదు పోరగాల్ల బట్టలు ఆరేత్తనా పొద్దున ఒక డ్రెస్ ఇప్పిండు ఇప్పుడు ఒక డ్రెస్ ఇప్పినుండు పిండాలి ఇంకా అని చూస్తున్నా అంతే
ఎండాకాలం కాదుగాక్క జల్ది ఎండదు
ఆ జల్ల్ ఎండట్లేవు ఎండకనే యాసిరికొత్తాంది
ప్యాన్ కేయ్యాలి అక్క మీరు తాడు కట్టాలి తాడు దానికేసేయాలి అయిపోద్ది
దేనికేయాలె
ఫ్యాన్ కు తాడు కట్టాల మూడు రెక్కలకి
ఆహా
పెట్టి దానికి దారానికి మంచిగా చక్కెరలు వేసి అతుకుతే ఎంబడే ఆరుతాయ్
ఉమ్ ఇయాలా మీ బావకు అలా బావా ఫోన్ చేసిండు మళ్ళా సాయంత్రం ఫోన్ చేసి చేసిండో చేయలేదో
మా అల్లుడు కంట్ల ఎందుకు ఇచ్చినావ్ అక్క నువ్వు ఇది
అదా ఎట్లాన్నాగుంటే చూత్తాడు అని ఇచ్చినా
హ్మ్
ఉమ్ ఏడుత్తాండు కదా
మ్మ్ హ్మ్ అక్క ఇంకేం లేవా అక్క పనులేగాని గిన్నెలు తోముడు ఇట్లా
ఎందుకు బావిడిసిన బట్టలున్నాయి పిండడానికి
మరి పిండిపివ్వు అక్క మళ్ళా మీ మా కోడలు లేసింది అందుకనేలే
అ పిండుతాం మీ కోడలులేత్తే నువ్వు ఉన్నావుగా పట్టుకోవడానికి హిందువులు అంటే పని దిగినావు గానీ ఇప్పుడు పనికి ఎక్కినావు కదా
పనికి ఎక్కినాగానీ ఎవరి కెవరికో సోళ్ళు గార్చుకుంటాను అక్క మాలు
ఆయన అంతే ఆయన అదో రకం
మొత్తం ముూడు సెట్
ఇగో ఆ తువ్వాలను ఉంచుతాను ఆయన సొల్లు దుడవడానికా కంటే బాగా తీసి ఎక్కడ పడితే అక్కడ పారేత్తడు మరో పనే ఉండదు
అయ్యో ఏడవ నీయకు మీ బావకి ఇయ్యి ఎత్తుకుంటాడు
మా బావనా పెప్సీనో
ఉమ్
ఇంగో పోరల్లను ఆడిపిచ్చుకొండి ఒకసారి
ఓడలు నడిపిత్తాండా
అ
నువ్వు ఇక కోడల్నే జూత్తే మరి వాళ్ళ కొడుకుని ఎవరు జూ
ఆ డ్యాన్స్ ఎత్తుంది
హ్మ్ అవునా
అ
ఇంకేం జెత్తానవ్ మరి
ఉ కదా రాడమ్మా బావర మా కోడల్ని తిడుతడేమోనని నేను మాట్లాడిన
ఊ మంచిగుంది మీ పని
ఇద్దరు పాట పాడతారు ఇక్కడ
అవునా
మావోడు మా అల్లుడేమో వైబ్రేషన్ ఇత్తుంటే మా కూడలేమో సౌండ్ పెడుతది
ఆహ ఇంకేంట్ర
నేన్ మాక్కయ్య జో కొడుతున్నాం మా అల్లుడ్ని
ఇనకపోతే చెంపమిద్నుంచి కొడుతుంది ఇగ
మీ బావేంచెత్తాండు
మా బావ వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ పెళ్ళాం గారచ్చారు వాళ్ళతో ఆడుకుంటాను
ఏయ్ రేయ్ ఎందిరా
సారీ వాళ్ళ మిత్రురాలు
స
హూ ఏం చేత్తానవ్
స్
నల్లుడిని ఎడిత్తే ఎత్తుకోవాలిరా పిల్లల్ని సునితంగా చెప్పు చాలే ఎత్తుకుంటే అంత పెద్ద ఇబ్బందే ఏమైతది ఎత్తుకోక ఊకె అట్ల వేసుకుంటార్రు నాకు అర్థం కాదు పిల్లల్ని ఏడిపియ్యడం మహా పాపం
లేషి ఎత్తుకో ఏడిపియ్యకు లేషి ఎత్తుకో ఇకనన్నా పనికి ఎక్కకపోతే ఎందుకూర నువు షి
మావోడు ఎత్తుకున్న ఊకోడక్క కూసోపెడితే ఉకుంటడు
కూచోబెట్టుకో
కూచోబెట్టుకున్న ఇగ అదే పని చేస్తీ
ఊ పిల్లల్ని నడిపియొద్దురా మనం లేన ఇప్పుడు మనం ఉన్నప్పుడు కూడా అట్నేఅయితే ఎట్ల చెప్పు
మాదిగామె డాన్స్ ఎస్తారక్క ఏడ కూసోబెట్టిన ఏడ నిలబెట్టిన
డాన్స్ ఏత్తడ
హుమ్ లేశీ ఉర్కుతడు రోడ్ల ఎంబటి
ఉ
కొంటోడయితే ఇగ ఊరుగుడే తెల్ల అట్లాటి గుత్తి మొత్తం తిప్పుకుంట ఒత్తడు అందరిని
హూ
ఉమ్
బాగ మా అల్లుడ్ని ఎన్నిసార్లు చూసిన సోర్లుగార్తనే ఉంటుండు
కొంతమంది పిల్లలుకు అట్నే ఉంటదిలే
మరి ఇంత ఘోరంగా కారుత్తంటె ఎప్పుడు చూడలేదక్కనీ పిల్లలు
అయితే వాళ్ళ నాన కూడా అట్లనే చేసేదట చిన్నప్పుడు అందరు ఆనండీ నాకు పెళ్ళైన కొత్తలా అసలు నువ్వు రికాం ఉండ పోయేదట ఇ ఇగ అంటాయి కదా తండ్రి పిల్లలకి వస్తాయి అట్లా అనేసి వానికి అట్లా వచ్చింది ఎంగేస్తారు మరి కద్ర
మా కోడల్ కాలికి బాగ దెబ్బ తాకింది అక్క
ఏమేంది గట్టిగా మాట్లాడవచ్చు కదా
మా కోడలి కాలికి బాగా దెబ్బ తగిలింది
దెబ్బ తాకిందా ఎవరికి ఎవరికి
మా కోడలికి
ఎట్లా
నేనే కింద పడేసిన
అవున
తీట తీట చేస్తుంటే బెడ్ నుంచి ఎగరేసిన బయట
ఓహో మీకు ఆల్రెడీ గుట్టలేదిగా పుల్ బటలు ఉన్నాయి ఇగ మర్త పెట్టాలి ఇక మంచం మీద వేసి పెట్టిన బట్టలు అయితే తీసినా కానీ మత్తు మమ్మో పిల్లి పెద్ద బిల్లి వచ్చిందిరా మస్త్ భయమయింది సడంగ
పెద్ద పిల్లి అంటే రెండు కాళ్ల పిల్ల నాలుగు కాళ్ళ పిల్ల
నాలుకాళ్ల పిల్లి
నాలుగు కాల పిల్ల మరి రెండు కాల పిలి ఇంటి వెనుకకు పోయింది
ఆ ఎనకల్నే ఉంది
మా అల్లుడి ని గోరు తీయచుగా అక్క
ఏమో బాగ చెప్తాను లే న నాకు గోల్ తీయాలంటే మస్త భయం అవుతుంది చిన్నపిల్గలకు
నన్నే గీర్తుండు
ఉమ్
న అనుకుంటా అన్నటునడు ఇన్ని రోజు మామ ఎతుకోలే ఏం లే ఇప్పుడు దొరికింద ఛాన్స్ అని మంచిగా గీరుతా అంటన్నాడు
మరి దొరికినప్పుడన్నా వానిు బాగా తీర్చుకోని ఇవాళ కదా నువ్వు అంతే కదా
పెద్దన్న
ఏం జేతనవ్
ఆక్క
భావన మీద ఎక్కించి చెప్తడు రా నా కణ్యం పుణ్యం తెలియదు వచ్చిన వచ్చినట్టే అలా ఎకొడతా అంటే నేను ఎంతకని కష్టపడాలి చెప్పు ఊ పురుగులు ఒతనై లైట్లు బంద్ చేయ్యని చెప్పబట్టి ఎంతోసేపు
పూరణ కోట్క శిర్లా పూర శర్లా కూరణ కోట్
ఆ ఇక అన్ని తింటే బాగుపడ్డాం కానీ ఐదింటే బాగుపడుతాం ఇంక
ఇ రోజు మాల్లనే రన్నింగ్
మీరే రంజిని తెలీదు
ఇప్పుడు నేన్ ఏం చేస్తా అంటే ఇచ్చ పెడితో బుర్ర బుర్ర ఉకుంట ఒయ్ మల్ల బయట
ఆ
అర గోరంగా మ్యాచ్ ఆడాలి ఉమ్ గోర్లు
ఏం అర్థం గున్నారు
లో పక్కన డిటబన్స్డుతుంది బయటికిలమనపుడు వాళ్ళని
అవునా
గోరంగిరికివదనే అక్క గోదే
ఓ తినిగిట్లత్తే ఇష్టం ఉన్నట్టు షీమలు పడతాన్నయ్ అసలుకు ఏ మనిషినో ఏం కద నాకస్ ర్థమే కాద్, ఇంకేం జేత్తానవ్?
ఇంట్ల పని మనిషి ఉన్నదక్క మా ఇంట్లొక
అవునా పని మనిషి, పని మనిషన్నవనుకో పాత చెప్పందు కుంటది మరి జాగ్రత్త
సేపద్దులే అక్కా నాక్క కవాల్ల
అహా నిజంగా నాకు గుడ పూరి తినబుద్ది అయితాంది ఇంట్ల గోధుమ పిండి ఉంది, చేసుకోవాలంటే బొచ్చుడు పని అయేతుట్టుంది. తినడానికేమో కూర గుడ ఉంది, కోడి కూర కని ఎట్లనో ఏమో
కోడికూరన అన్నం గుడ ఉన్నట్టుందిగా
అన్నం ఉందిగని, పూరి పూరి వేరే ఉంటది, పూరి అంటే అది ఓ లెవెల్.
చేస్ శెసుకోవాలె మరి పూరి
ఏదో నాకు పోరగాళ్లు లేత్తేనన్ను ఏది చేసుకోనియరు. ఏది ఏ పని లేదు సప్పుడేక్ కుండు అంటే ఇంగో ఇదో పని పెట్టుకున్నట్టు అయితది, చేయకుండా ఉన్నదే నయం. సరే తీయ్రా ఉంటాన్న మరిగా.
ఆ సరే అక్